ఏం తిన్నవ్ ఈరోజు
ఏం తిన్నా అంటే ఇగ వచ్చిన తర్వాత వంకాయ తో ఎస్కని థినుండే ఆ అన్నం తిన్న నువ్వు ఏం తిన్నావ్
పోలేదిన్నా
పోలే అంటే
పోలే అంటే బొప్పట్లు
ఆహా అవి ఎట్లా చేస్తారు అవి
ఎట్లా చేస్తారు అంటే ఫస్ట్ చెనగపిండి నాణ చెనగపిండి అన్న సారిీ చెనగపప్పు ఉంటది గా
ఆ
నాన పెట్టుకోవాలి అన్నమాట ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నానబెట్టు పే వస్తున్నాయనా ఆమెకు. పెట్టుకోవచ్చు మరింత మెత్త కాకుండా కొంచెం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఏమంటాం పెనం అందులో కుక్కర్ లో ఉడకబెట్టేసుకోవాలి
మ్మ్
ఉడకాబెట్టిన తర్వాత దాన్ని వాటర్ అంత తీసేసి ఆ ఉండ్ల ఉంటాది కదా అందులో రుబ్బయి రుబ్బి కొంచెం అది రుబ్బినట్టు చేేయాలి రుబ్బినట్టు చేేసి రుబ్బినటి ఏసినా లేదంటే బెల్లం వేసి మిక్స్ పట్టాలి
ఆ
ఫ రా
అర్ధం కాలే
రుబ్బేది చేతుల తోనే రుబ్బుతారా
ఏం అవసరం లే మిక్సీతోని మిక్సలో వేసేస్తే సరిపోతాది అప్పట్లో రుబ్బేది ఇప్పుడైతే అన్ని వచ్చేసినాయి కదా
హ్మ్
ఇకా మిక్సీలో వేసేస్తే అది కొంచెం కొలతలు ఉంటాయి అనమాట కొల్తలు నాక్ ఐడియా లేదు మమ్మీ చేస్తాది కాబట్టి అవి కూడా ఐడియా గాట్ ఇట్
హ్మ్
ఆ కొలతలు తీసుకోని అ మల్లాట్లేసి మన అంత సోంప ఎయాలి సోంపు వేసి మిక్సీ పట్టాలి మిక్సి పట్టి చెయాలి మిక్సి వట్టి అందులో వాటర్ ఉన్నాఅనుకో కొంచెం సేపు గాలికి పెట్టుకోివాలి వాటర్లే ఎక్కువ వాటర్ ఉనాయి అనుకో పొయ్యి మీద పెట్టుకొని కుటుందొడ్డు కరైలా టిజ కుడ్డీలో అంతా యేసి ఆ చిన్నమంటమీద లే పెద్ద మంటమీద కలుపుకుంటా కలుపుకుంటా అంటే వాటర్ని పోతాయి కొంచము
ఆ
ఎక్కువ పల్సగా అయితే గూడా అవి ఎయనీకీ రాదు లోపల బెట్టాలి గా
ఆ,
లోపల పరాట ఎట్లా పెడతారు? స్టఫీ లోపల ఎట్ల స్టఫీ ఏసి బెలాన్ స్తరు అట్లానే సేమ్ ఆ బెలాన్
ఉమ్ హూ
ఉమ్.
ఉమ్, దాని తర్వాత
తర్వాత అంతే స్టఫింగ్ యేసి బెలాంచుకొని యాజ్ య్యూజ్వల్ గా నంచుకోవాలి
హు హూ
కాల్చుకొని దినడమే
ఆ
అవి ఇంకా ఇంకా రామనవమి అయితే అది టూ ఫెస్టివల్స్ ఉగాది రోజు అయితే పక్కా జేస్తారు ఉగాది రోజు ఇంకా రామ్ నవమి రోజు
ఆహా
కాకపోతే రామ్ నవమీది ఆ చేయొచ్చు గాని రామనవమికి వద్దు ఇప్పుడే చేసేసి చేసేసి అని ఎంబడి ఎంబడి బడి బడి బడి ఈ రోజు జేపిచేసిన
దిన్నవ్ ఒక పది దిన్నవా
పది గాదు గాని రెండు ఎందుకంటే రేపు ఒక వేళ అంత గావాలంటే పదిమందం గూడా యేసుకోవచ్చు
పరమన్నము
ఉమ్.
చెక్కడతే స మ పరమన్నం చక్కెర యేస్తరా స్వీటుగుంటది గదా
అబ్బ పరమాన్నం ఎట్ల జేస్తరు అంటే సేమ్ బాయిల్ల అన్నంని ఉడుకబెట్టుకోవాలే కాకపోతే కొంచెం ఓవర్ కుక్ ఇయ్యాలి ఎక్కువ ఉడక బెట్టుకోవాలన్నమాట మీరు ఉడుకబెట్టుకుం తర్వాత బెల్లం యేయాలి బెల్లం యేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి మొత్తం ఉడకబెట్టుకోక ముందే బెల్లం యేషేసిన వనుకో ఆ సగం సగం కచ్చా పక్కా అయితది
అ
తో బెల్లం ఆ మొత్తం ఉడికించాలా వాతనే బిళ్ల్లిమీనించి పాలీ చూతుట్టరు ఉడకబెట్టిన తర్వాత మళ్ళా ఇలాయిచీ పౌడర్ యేసి మీద్ కెళ్ళి ఇంకా కొంచెం సేపు ఉడుకబెట్టినట్టు చేసి మళ్ళా పక్కన నేమో డ్రై ఫ్రూట్స్ ఆయిల్ చీ నెయ్యిలా నెయ్యిలా ఎంచుకోవాలే అందులో యేసేసి కల్పేసి దింపేస్తే అయిపాయ్ ఆ
సేమియా చేసుకున్నట్టా ప్రాసెస్
ఆ సేమ్ సేమ్ సేమియా అయితే సేమియా అయితే ఫస్టే యేసుకుంటరవి ఫస్టే ఇంకిపోతది కానీ దీనికేందంటే లాస్ట్ కి
హు
లు ఇందులో అయితే మోస్ట్లీ ఉట్టిగా కూడా వేసేస్తారు వేయించుకోకపోక కాకపోతే ఇండియా లో మండేటరీ ఎంచుకోడం
హు మ్
హుమ్
అదే దీపు ఏమంటరు ప్రో అహ ఒక రోజు ఫోన్ అదే ఫోన్ సిమ్ము కొడుకుది కానీ సిమ్ములు దొరుకుత లేవంట మొత్తం అంటే సిమ్ కార్డు దో రిటర్న్ ఇవ్వండి మీరు అసలు ఉన్న తీసుకుని ఫిజికల్ సిమ్ అంటే సిమ్ కార్డు సిమ్ కార్డు దొరుకుతలేదంట ఏడ అన్న ఏ ఏ మాటలు ట పెట్రోల్ అవు ఏన్నో అట్లా కష్టం
మళ్ళా సింకాడుతోనే ఏమన్నా కొత్తసిొచ్చేది అట్లేమున్నట్టుంది
అహ లేదు
అందుకని అవి కూడా
ఆ సిమ్ము ఇగ అన్ని ఆ విధంగా వేసుకొండి ఎప్పుడన్నా కతం అది ఫ్రీ సిమ్ కూడ తీసుకోన్ కదా అది తీసి డిలీట్ కొట్టిల్లు ఆ కొట్టేసరికి ఆ వస్తలేదు అది అంటే డియాక్టివేట్ అయింది ఇప్పుడు యాక్టివేట్ కావాలంటే ఫిజికల్స్ ఉ అంతే కద పా
అది చాలా పెద్ద ప్రాసెసా మళ్ళ
ఆ అట్లనే ఇగ ఓప్ క లెద్ పాప కొంచెం ఇగ
హుమ్
గా మ
మళ్ళ రేపు కొంత మందేమో ఇంకా పానకం అప్పుడు ఉగాదే స్ ఉగాదప్పుడు ఆ అది చేస్తారు కదా అదే పచ్చడి ఉగాది పచ్చడి
హు
షేడ్రుచులు అంటే ఇప్పుడేమో బెస్ట్ పానకం రేపట్ క
ఆ
పానకంలా కొంచం బాధమేస్తే చాలు బెల్లమున్ను బాధం కతం పానకం రెడీ
మ్ హు
నువ్ హేర్కి రోజ్ మేరీ వాటర్ పెట్కుంటవా
అవ్ పె కుంట కానీ పెరుగనే పెర్ పోతే మంచిదే
హుమ్
మీనా్రౌలి కద దాన్ని కరాబ్ చేసినంక మెల్లగైతది
ఈ రోజు నాకు ఒక్కోళ్ళు అడిగినారంట రోజ్ మేరీ వాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటం మా క్లాస్ కరెక్టుగా నేను చెప్పిన పెట్టేట్ల ప్రిపేర్ చేసుకోలే నేను చెప్పిన లేదండి
అయిందని చెప్పిన
ఆ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అట్లా పెట్టుకొని అ లే ఏం పెట్టుకోలేదు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అట్లా వాటర్ పోసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అది ఏసి ఫోర్ ఫైవ్ లవంగాలు వవ్వాలి అప్పుడైతే నా దసినట్ వస్తుంది లవంగాలతో నని చెప్పే చెప్తున్నా ఇంకా ఆమె నా ఏం చెప్పింద అంటే గుంటగరగాడా ఆకుంటుంది గుంటగడిరాకు అ దాంతోనే ఎంటికలు పెరుగుతాయి అంటే ఎంటికలు పెరగవు నల్లగా అవుతా అంటే
ఆహ
ఆ న్యాచురల్ ప్లాంట్ బంగ్రాజు అవన్నీ ఎంత ఉన్నది అదొక్కటి సో దానించి శ్రీ పే ఇంటి కారనే ఉందండ చెట్టు అదే అదే ఇంకా అదే నాకు కావాలి అని చెప్పున అయితే నువ్వు ఎప్పుడు వస్తవు ఎప్పు అప్పుడు తెస్తా అని అమ్
అన్న అల్ తాను ఉండి
ఆ ఇంటి కానే ఉ వాళ్ళ ఇంటి కాన్నే ఉందంట
ఆహ
ఏం కాన్నే ఉంటాయి
ఉ
కొంచెం దాని గురించే హెయిర్ గురించి దాని గురించి టాపిక్ వచ్చింది కొంతసేపు ఆ
ఈరోజు పిల్లలకు మ్యాగీ చేస్తా
నాకు మ్యాగీ ఇవ్వండి ఒక్క కో అంటే తమ్ముడు వాడు అడతే చిన్న రోడ్ సాగు ఒక రోల కాళ్లు గుంజు తానే ఆ ఏమైంది
అండి
ఎన్నో రోజుల నుంచి అడుగుతున్న వాడు చెయ్యమని చెయాలి అంటున
ఉ హ
బ్యాగేసి పంపియాలి నాకు ఒక్కటే అందరి ముంగట అక్క ప్లీస్ అక్క ప్లీస్ అక్క ప్లీస్ ఒక్కటే
ఉ కొంచెం
కనబడితే అలానే డిసైడ్ అయినా ఒకటి పిల్లలు హా
ఆ హు అదే ఇంకేయమంటారు ముపే నిమిషాలు ఆ మొన్న ఏమైందంటే కాలేజ్ కడా చూస్తుంటే కాలేజీ కాడ ఇప్పుడు అటు పోగుడు తక్కువ అయిందా
ఉ
పొద్దుగాల అందరు ముంగట అన్నాడు ఎట్లా అనిపిస్తుంది అందరి ముంగట దలీగ నంబప్తిక్క ఎల్లిపోయిండు
ఉ
మా క్లాస్ పక్కనే పేట్ దబ్బగాగార ఇ అస్ మంది ఆ చ మసస్ పూ
ఉ ఊ
పవడి రోజు జుగలమ్ మ రా చే పవడ మాత్ర అ కలుస్తా అన్నటుండు గాదె
సరే నమనటాపిలా ఉమ్
ఆ సార్
బాయ్
అ